హలో.
హలో. హాయ్ అండి.
హలో.
హాయండి బాగున్నారా.
హా బాగున్నానండి మీరు బాగున్నారా.
ఆ బాగున్నానండి ఏం చేస్తున్నారంండి.
హలో.
ఏచేస్తున్నారండి. హలో వినిపిస్తుద అండి.
ఆహ.
వినిపిస్తుందండి.
మీ వాయిస్ చాలా చిన్నీగా వస్తుందండి.
ఇప్పుడు. వినిపిస్తుందండి.
అంతే అన్నే లె.
హలో.
ఆ చెప్పండి ఇప్పుడు.
ఇప్పుడు పర్లేదండి
ఆ పర్లేదండి
ఏం చేస్తున్నారంండి టిఫిన్ అయిందా అండి
లేదండి ఇవళనింటికన్ ఏం చెయ్యలేదు
ఆ అండి వంట చేశారా అండి
ఆ అండి
వంట చేశారాండి
వంట చేయలేదంటే చేయ చేయాలి వాళ మా వారులా తినడానికి మధ్యాహ్నం ఇంటికి వస్తా ఉన్నారురి సో ఇంకా పత్తున ఏం చేయదు లేదు
ఇంకేం చేస్తున్ననండి
ఆా ఏజ
ఇంకేం చేస్తున్నారండి
ఏం లేదండి ఇవాళ అంటే చికెన్ తెచ్చారు మాారు సో చికెన్ కురుంబుదామ చికెన్ బగారా రైస్ అంటే మా వాడికి చాలా ఇష్టం మీరేం చేశారండి వావాళు
చేసి వంకాయడి
ఏంటండి
వంకాయ చేసానండి వంకాయ ప
అకా
వంగే కరియేసనిడి
అ అకా కా ఏంటండి
క స్తున్నారంండి వేళ
వినిపించట్లేదండి నల్ొకసారి అడగరు
ఏం చేస్తున్నారంండి ఇంకా
ఇదో మా బాబు నాలలయి సూతున్నాంది
బతుకమ్మ గురించి తెలుసానండి
ఏంటంట
బతుకమ్మ గురించి వెలుసాండి
తెలిదండి మీకు తెలిసా అన్ని
అ అదేం సలి
హ
ఆ తెలుసండి
చెప్తారా
చెప్తానండి ఇది ఒక అమ్మ కూూరల అమ్మాస్ అని అంటుందండి ఆ రోజు ఫస్ట్ బతుకమ్మ వేస్తారంండి కొందరు
మీ మ అంటే ఎందు కూడా
ఇప్పుడుండి
ఆ ఇప్పుడు ఓకే అండి చెప్పండి
నైన్ డేస్ చేస్తారంండి బతుకన్న అ ఫస్ట్ ఏమొ ఎంగిలి పూల బతుకమ్మ అంటరండి
ఉ
ఇంకా తొమ్మిది రోజులు ఉంటాయండి తొమ్మిది రకాల బతుకమ్మ ఉంటాయండి
అవున ఏం చేస్తారండి తొమ్మిది రోజులు
బతుకమ్మలు వేలుస్తారండి కొందరు ఏమో అమ్మవారిని పెట్టుకుంటారండి దసరా రోజు నుంచి పెడతారండి అది సరిగ అమావాస్య రోజు నెక్స్ట్ డే నుంచి పెడతారండి
అవును
అవునండి
అమాస రోజు నుంచి పెట్టి ఏం చేస్తారండి తొమ్మిది రోజులు మీరు అట్లా త కుంటర
అట్లా తద్ది అంటే ఏంటండి
అదే అండి బతుకమ్మలో ఒక రోజు అ అందరు ఆడవాళ్ళు అట్లేసుకొని ఒక చెట్టు కింద ఏమో చేస్తరు కదా
అంటే ఇట్లా తొమ్మిది రకాలు ఉంటయండి
ఆ
తొమ్మిది రకాలు ఫస్ట్ ఏమో ఎంగిలి పూల బతుకమ్మ అంటనండి అంటే ఎంగిల్ పూల బ బతుకమ్మ అంటే తినేసి బతుకమ్మని వేరుస్తారండి దాన్ని ఎంగలి బ ఎంగిలి పూల బతుకమ్మ అంటారండి
ఎంగిలి పూల బతుకమ్మ అనరండి దాన్ని అనరండి ఆ యొ ఆ రోజు మన మన ఇంట్లో నీస్ వండుకుంటాం అమావాస్య రోజు
ఆ ఏమోనండి మా సారి అట్లా చేయారండి అమావాస్య రోజు
ఆ అవునా సరే చెప్ప
సెకండ్ డే నేమో అటుకుల బతుకమ్మ అంటరండి
అవునా
ఆ రోజు అటుకులతో ప్రసాదం చేసుకొని వెళ్తారండి సెకండ్ రోజు
అవునా
ఆ మూడో రోజునేమో అండి ముద్దపప్పు బతుకమ్మ అంటారండి
ముద్దపప్పు బతుకమ్మ
ఆ
కొత్తగా వింటున్నా అండి
ఆ అంటే పప్పు ఉంటది కదండి నానవేటిన పప్పు
హా
శనగపప్పు గాని పుట్నాలు గాని ర హజార్ ల చేస్ కోనెకతండి ఆ రోజు
ఆ
ఉ
ఆ ఇంకా తర్వాత ఏం చేస్తారండి
నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ అంటరండి
నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ
ఆ నా న బిన్న బియ్యము ఉంటాది కద
ఆ తెలుసు అండి
ఆ బియ్యంలో చక్కెర కలుపుకొని ప్రసాదంగా తీసుకెళ్తారండి ఆడతారంని ఆడితి ఆడుతారంండి మళ్ళీ ఐదో రోజు అట్లా బతుకమ్మాట
ఆహా
ఆ రోజు అట్లు చేస్తారండి
అవున అట్లు వేసుకొని ఇంకా ఆ రోజు బతుకమ్మ పేరుస్తారా
ఆ అవునండి
ఉ తర్వాతండి
అలిగిన బతుకమ్మ అంటారంండి ఆరో రోజుని
అలిగిన బతుకమ్మ అంటే అలుగుతార
ఏమో అండి బతుకమ్మ అలిగిందంట ఆ రోజు
అవునా
హ ఏడో రోజు ఏడో రోజు వచ్చేసి వేపకాయల బతుకమ్మ
వేపకాయల బతుకమ్మ
హు ఎనిమిదోది వచ్చేసి వెన్నె ముద్దల బతుకమ్మ అంటారండి ఎనిమిదో రోజుని
ఎనిమిదో రోజుని వెన్న బు వెన్న
ముద్ద వెన్న ముద్దల బతుక
కమ్మ తరువాత
తొమ్మిదోది వచ్చేసండి సద్దుల బతుకమ్మ మనం పెద్ద బతుకమ్మని సద్దుల బతుకమ్మ అంటారు అండి
ఆ
ఆ రోజు చాలా పెద్దగా చేస్తారండి
ఉ ఆరోజు అందరు బాగా పిల్లలు పెద్దలు అందరు బాగా రెడీ అవుతారండి ఆ రోజు బాగా రెడీ అయి బాగా డాన్సులు వేస్తారండి ఉయ్యాలు ఉగుతారండి కోలాటాలు ఆడతారు
అవున
దాండియా ఆడతారు మన క్లా డ్యాన్సులు వేస్తారం డి చాలా పెద్ద పెద్ద బతుకమ్మని పేరుస్తారండి రకరకాల పువ్వులతోని గుడిగు పువ్వు తంగేలి పువ్వు టేకు పువ్వు చామంచి గులాబీ పేపర్ పువ్వులు అని చాలా రకాల పువ్వులతోని ఆ బతుకమ్మని పేరుస్తారూ అండి
అవున
తొమ్మిదో రోజు బాగా ఆడత తొమ్మిదో రోజు గౌరమ్మని పెడతారండి
ఆ
ఫస్ట్ రోజు అండి గుమ్మడుపు గౌరమ్మని పెడు తారండి తొమ్మిదో రోజు అండి పసుపు గోరమ్మ పెడతారూ
పచ్చ ప్రకాల
ఫస్ట్ోదేమో మీరు ఎప్పుడైనా గుమ్మడిపుువ్వు చూశారండి
గుమ్మడి పువ్వా ఆ తెలుసు అండి
మధ్యలో ఇట్లా పసుపు ఆకారంలో వస్తుందని గౌరమ్మలాగా
అవును
అది పెడతారు ఆ రోజు పువ్వు రెక్కలన్నీ తుంపి ఆ గౌరమ్మని పెడతారు శ్రద్ధల బతుకమ్మ రోజు వచ్చేసి ఇది పెడతారండి ఇ అంతే అండి
ఉమ్ బాగా చేసుకుంటారు అండి మీ సైడ్ మా సైడ్ అన్నీ దొరగదు అన్నారు మాకు
ఉహూ ఉమ్ సరే అండి మరి
సరే అండి